ఆ చెప్పురా బట్టలేన్నాయి ఆ ఆమ్ దీపికన ఆ అమ్మాయి ఇంకా స్టార్ట్ చేయలెదట.
ఆహా గదే చూస్తాలే ఎక్కువ శాతం ఇంక ష్ స్టార్ట్ చేయలే ఎక్కువ మంది అనిపిస్తాంది నాగుడ
మా ఫ్రెండ్ కూడా ఇంకేం స్టార్ట్ చేయలేదట మరి వాళ్ళు ఎప్పుడు చేస్తరో ఏమో వాళ్ళ ఇష్టం అది.
మనకే ఎంత నిన్న ఇవాళ్ళ టూ డేస్ పడతాంది.
ఆ మనకి ఇంగ అవును, మరి ఇరవై కాల్స్ కంటే టైం పడతది కదా.
ఆ టైం మర్జది ఇంకా మరి మీకు వాషింగ్ మిషిన్ ఉందా?
ఆ
హలో బట్టలు ఆ బట్టలు చెయ్ తోటే పిండేస్తవా, వాషింగ్ మిషిన్
లేరా చెయ్యే ఇంగ మిషన్ కొనలే నలుగురమే గద
ఇంగ అంతే రైస్ కుక్కర్లా రైస్ పెడతవ గ్యాసేనా
ఏమన్నా టిఫిన్స్ చేస్తవా ఇంట్ల నువ్వు? దోశ ఇ
ఆ అదే అదే తింటరింగ పిల్లలదే
రో రోజు డైలీ చెత్తవా ఎప్పుడన్న ఒకసారి చేస్తవా?
ఎప్పుడన్న ఒకసారే, రోజు చేస్తే కూడా తినరు. ఊకా రోటీన్ అయితయ్ కదా తినరు ఇగ ఇగ అన్నం దినే పోయిర్రు
ఆ టిఫిన్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అది, బియ్యన్ని నానబెట్టాలె, మిక్సీ పెట్టాలె. టె మళ్ళ మిక్సీ వట్టింది, మళ్ళ నాన్న బెట్టాలె వామ్మో.
నువ్వు పోలే మీ ఆ చెప్పుర
నీకేమన్న పని ఉంటే కాలు కట్ చేయకు ఒకవేళ కొంచెం మాట్లాడుకుంటే దూరం బట్ ఉంచు
అనే ఏం లేలే ఈ టెన్ మినిట్స్ మాట్లాడితే ఇగ అయిపోతది.
ఆ సరే చూసుకుంట.
రెండయితింక ఆరెంజ్ ల వళ్లే నాకైతే
నువ్వు రిఫ్రెష్ చెయాలె, కాళ్ళు మాట్లాడు మాట్లాడయిపోవుడు తోటే అన్ని టాస్కులు రీఫ్రెష్ చేయండి అని జేయాలె అప్పుడే జూపెడతది.
మాకు అవి అయినయి మిగతాయి అన్నీ అయినయి గానీ, ఇప్పుడే గద మనం మాట్లాడినం.
ఆ
ఇప్పుడే మాట్లాడినయి అయి కాలె ఇగ ఆ ఇగ ఇంకా నాలుగు ఉన్నయ్ కదా అవి కూడా మాట్లాడినంక ఒక్కసారే చేస్తే మళ్ళీ వా ఇవి ఆరక్కసారయితయి పేమెంట్ ఏం జూపియట్లే
పేమెంట్ అయిపోయిన వాళ్ళది గుడ ఏం జూపెడతలేదట.
అవునా నిన్న ఒక అమ్మాయిది అంత ఫాస్ట్ అయిపోయింది, ఆమెది మరి ఎంతయినయో మరి ఆమెకి
అవి అడిగింది ఆ గ్రూప్ లనే సార్ వర్క్ కంప్లీట్ అయింది, పేమెంట్ ఎప్పుడు చేస్తరంటే రిప్లై ఇయ్యలే
ఆ ఇచ్చిండు ఆయన ఫోటో పెట్టిండు, ఏమని పెట్టింది అంటే అంటే ఇట్లా తనకి అయి తదని ఇట్లా పడతది ఇట్లా పడ్డాంకా అది అయిపోయినాక చూపిస్తది పేమెంట్ అని చూపిస్తాది అంటే పెట్టిండు ఆయన
ఆహా
ఫస్ట్ కాల్స్ చేసి నార్మల్ కాల్స్ చేసి మాట్లాడినాకనే మళ్ళీ ఇందులో కాల్ చేయండి ఆని పెట్టిన అంటే నిన్న నేను పెట్టినాక కట్ అఇతున్నాయి ఈ మధ్యలోనే అని
ఆ
అట్లా వేస్ట్ కాకుండా ఉండడానికి ఇట్లా ఫస్ట్ కాల్ చేయండి మాట్లాడండి అని పెట్టిడు
ఉ చూద్దాం ఇంకా నేను మధ్యల మధ్యలో ఎప్పుడంట ఆప్పుడు షాపింగ్ చేసుకుంటావా ఓన్లీ ఫెస్టివల్స్ కైనా
నిన్నే అట్లెం లేదు నీ ఇష్టమే అది కూడా
ఆ రేపు పాప బర్త్డేనేమో మరి ఆమెకు కొ త్త డ్రెస్ తీసుకున్నారా ఆండీ
ఏ చాలానే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మాకు నెక్స్ట్ మంత్ లో మ్యారేజ్ ఉంది మళ్ళీ అప్పుడు కొనాలి కదా
ఊహు అంటే రేపు కొత్తది ఏయ్యవా నువ్వు పాపకు
కొత్తది ఉంది డ్రెస్సు
ఆహా
కొత్త డ్రెస్ ఉంది ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి ఆమకి వేరే నార్మల్ గా వెయ్యని
ఉహు
డ్రెస్సెస్ మొన్న ఇంటికి వెళ్తే అవి తెచ్చినా అవి వేస్తా ఇప్పుడు
ఉహు ఇక డ్రెస్సులు బాగానేందని పిల్లలకి పాతవి ఏం చేస్తావు మరి ఆ డ్రెస్సులు అన్నీ చిన్న చిన్న అయిన అన్నీ
అక్కరకైతే ఇంకా చిన్న ఏం కాల అంటే అవి ఇగ వెళ్ళిపోయి ఎటు పోయినయి తెలియ కొన్ని కొన్ని పోతాయి కదా
గదే మా పాప మా పాపయి ఫ్రాక్స్ బాగున్నాయి చిన్న చిన్న అవి ఏం చేయాలని నేను చూతాన
మా పిల్లలు అయితే అన్నీ సరిపడా ఉన్నాయి ఇప్పటికైతే ఇంకా చిన్నవి పెద్దవి ఏం కాలే
అంటే చిన్నప్పుటి అవి జుబ్బాలవి వి అంట అవి పోయినాయి మరి అవి అవుపలే
ఆ పెద్ద పాప డ్రెస్సులు చిన్న పాప అయ్యావా ఏమన్నా న్నా అమేకు చిన్నగా అయితే
చాలా ఉన్నాయి మా అమ్మాయి ఆమవే ఈమెకుఅయితలేదు
ఆ అయి అయితే అట్లనే మా పాప పెరుగుతంది ఫ్రాక్స్ ఏమో చిన్నగా అయితనయి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పాప అయితేనేమ్మో ఆమెకు యూజ్ చేస్తాము ఇప్పుడు బాబు కదా అందుకే ఆ ఫ్రాక్స్ ఏం జేయాలో అర్థమయితలేదు
ఆ అవును పాపలు అయితే ఇద్దరూ వాళ్ళ వేసింది వీళ్ళకెయొచ్చు
హు నువు అట్లే వేస్తానే బట్టి నీకు ఇక అర్థమవుతలేదన్నట్టు
ఆ నేను అంటే అవి కొన్ని చిన్నిగిన లుంటే ఏమేను కొంచెం మంచిగా ఉంటేనే కొత్త కొత్తవి ఉంటాయి కదా వాటి మట్టుకే వాడతా
ఇప్పుడ ఏమైనా ఫంక్షన్స్ కి అట్లా అకేషన్స్ కి బాగా గ్రాండ్ తీసుకున్నా మనం డైలీ ఎత్తామా ఆ బిరువలో వెడతా ఇంట్లో కొద్ది రోజులో తర్వాతా తీసి
నాకు చాలా డ్రస్సులు అట్లనే యూజ అయినాయి మా ఫస్ట్ పాపయి ఆ కొంచెం హెవీ డ్రెస్సెస్ అవన్నీ ఒకటి రెండు సార్ వేసి బీరువాల పెట్టినా అవి ఇప్పుడు చిన్న పాపకి ఏమైనా హల్దీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎల్లో కలర్ డ్రెస్సెస్ అంటే మంచిగా షైనీ డ్రెస్సెస్ ఉన్నాయి అవి అప్పుడు వాడాల్సి వస్తుంది
ఇం అయితే ఈమకు దాసి పెట్టినాయి ఇప్పుడు తీతవి పొట్టుగయినాయి అవి ఏం చేయాలని తెలితట్లేదు అట్లా అప్పుడే మనము హెవీగా ఉన్నా డైలీ ఇస్తాము ఎందుకే ఇం కదా ఎప్పుడో ఒకసారి ఇస్తాము అవి
అవునులే కానీ ఎవరికైనా ఇయ్యపోయినా
ఈడ అదే చూస్తాం ఎవరికన్నా ఇస్తము ఎవరన్నాస్తే
అంటే అన్ని కొత్త కొత్త డ్రెస్ ఎసు కొత్త డ్రెస్ తెస్తే కదా ఎవరికైనా అంటే మామూలుగా వస్తారు కదా ఇక్కడయితే డ్రెస్సెస్ తీసుకోడానికి వస్తారు కొంతమంది. ఆడ
ఆ మా పాప ఫస్ట్ బ పాప ఫస్ట్ ఎం హమ్ పాప ఫస్ట్ బర్త్ డే డ్రెస్ అయితే ఒక టూ త్రీ టైమ్స్ వేసినాయి అంతే ఎక్కువ వేసినంత షేప్ అయినా ఆమె హాఫ్ అన్ అవర్ గంటా ఎక్కువ షేప్ ఉంచుకోలే
మరి సరిపోట్లేద అసలకి
ఇప్పుడు ఆమెకు మోకాళ్ళ మీదిక అయింది ఏసుకోదాటి గావ అవి చిన్నగానా నాకు వద్దు అంటాంది
ఓహో మో మా పెద్ద పాప ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు డ్రెస్సు అంటే ఆ మాది ఎక్కడదంటే అది పోయినా అంటే ఆమెకి టూ ఇయర్స్ ఉన్నప్పుడు రాఖీ పండగ కి కొన్నారు మా అక్కవాళ్ళు అయితే కొంటే ఆ డ్రెస్ ఇప్పుటికి ఏమైందంటే ఆమె మే మం అన్ని మోకాల కిందికే వేసుకుంటది అది కొంచెం పైకుంటే ఇంకా నేను వేసుకోను అంటుంది
మా పాప గంతే మీదికుంటే చీ ఇట్లనే వేసుకొని స్కూల్ పోతారా నాకు కద్దు వేరేడే అం టని
అయితే లేకపోతేనేమో దాని కిందికి ప్యాంట్ ఏమంటంది
ఉమ్
ప్యాంటీ అంటే మనం మామూలుగా ఇప్పుడు లాంగదంటలు లాంటికి ప్యాంట్ వేసుకుంటాం క కిందికున్నా కూడా అట్లే ఫాంట్ అయ్యి అంట అంది అయితే దాని మీదకి ప్యాంట్ ఇస్తే బాగోదురా అని నేను
ఉమ్
అమ్మా నాకు ప్యాంట అని అలుగుతాది
ఆ పాపాటలునేదా లేకపోతే ఏమంటా మా టీచర్ వెళ్తే నువ్వు ఇట్లని ఫ్రాకసుకుని వస్త నువ వెయ్యనే వెయ్యకని వేేసినా కాని ఆమె ఇప్పేసుకుంటాంది
అ
ఉమ్ ఆమె ఎట్లాంటిది ఆమెకు నచ్చిన డ్రెస్ వయ్యాలి మనకు నచ్చింది వేసినా అనుకో అస్సలే వేసుకోదు కొడుతది కొడుతనే ఇంటది లేకపోతే అస్సలు వినదు
వినారణట ఒక్కొక్క సారిగా ఏమంట పొట్టి గుంటే నచ్చదు ఇంకా ఆమెకి పెద్దగా ఉండే డ్రెస్సులే వేసుకుంటది చిన్న చిన్నగా ఉన్నాయి లేకపోతే ప్యాంట్ టీషర్ట్ లాంటివి ఉంటాయి కదా మామూలుగా నైట్ డ్రెస్ టైపు
ఇప్పుడు పా ఆ పాపలే ఎక్కువగా ఇట్లా చెమ్కీ వర్క్స్ గా అట్లేమన నచ్చినయి అనుకో అవి అయితే కుచ్చుతుంది కుచ్చుతుంది అని ఏడుత్తది ఇవి కొనేటప్పుడు ఏమో ఎక్కువ రేట్లు పెట్టి కొంటాం ఇగో వేసుకున్నాక అద్దే అద్దని అంటది
అవును మా పాప కూడా అంతే ఇవి ఇప్పుడు నార్మల్ గా మంచి డ్రెస్ ఉంటాదనుకో అది వేసింది అనుకో అది కొంచెం హెవీగా ఉంటే మాత్రం ఇక కుచ్చుకుంటది ఇది నాకు వద్దంటే వద్దంటది ఆమె
ఆ అన్నీ ఇగ అంతే అద్దు గుచ్చుకుంటుంది ఇప్పేయ్ ఇప్పేయ్ ఇప్పేసేదాక ఏడుత్తది అస్సలు ఉంచుకోదు ఇ ఏమైనా ఫంక్షన్స్ కి అయితే హెవీ డ్రెస్ కావాలి మరి వీళ్ళేమో అద్దని ఏడు స్తారు ఇగ ఇదే గోస పాపతోటి
ఇగ చాలా డ్రెస్లు ఎట్లా మా చిన్నపాప కూడా వేసుకోదు గుచ్చుకుంటదని ఆమె కూడా కొది ఈమంటది ఆమంటది కొన్ని డ్రెస్లు అయితే వేసుకోనే వేసుకోరు వీళ్ళు మెత్తటివి అయితేనేే వేసుకుంటారు అందుకే నేను చాలా వరకు ఇక కాటన్లలోనే తీసుకుంటా వాళ్ళకి కంఫర్ట్ ఉండేలాగా
ఇక మనము హెవీ డ్రెస్ హెవీ డ్రెస్ అని తీసుకో కుంటే పక్కకి పెట్టుడే అయితాంది
ఆ ఇప్పుడు కాటనియి అయితే అవి చిరిగే దాక వెయ్యొచ్చు అదే ఇవి అయితే వేసుకొనే వేసుకోరు ఒకసారి వేసుకున్నా కూడా అవి ఎమ్మటే ఇప్పమంటారు
ఉమ్
ఎప్పుడన్నా కొంటం మాక్సిమం కాటన్లలోనే కొంట మంచి ఫస్ట్ పాప కంటే అప్పుడు కొంతమంది గిఫ్ట్ ఇచ్చిన్రు ఫస్ట్ పాప కదా చూడడానికి వచ్చినప్పుడు గిట్ల ఇచ్చిరు తెస్తారు గదా మామూలుగా డ్రెస్లు ఇగ హెవీ డ్రెసెస్ తెచ్చిర్రు మా ఫ్రెండ్స్ తీసుకొచ్చిర్రు
పురుడు కని బర్త్ డే కని అన్నీ బాగా వత్తాయిగా ఫ్రాక్స్
పాటలలోనే ఇసుక్కుంటా
ఇగ మేము కూడా అవే తీసుకోవాలి సరేరా మరి
కాలం కాబట్టి ఇప్పుడు కూడా అంతే ఏం కాదు ఎప్పుడు కొన్నా అంతే్ ఇగ ఎందుకంటే మళ్ళీ మా చిన్న పాపకు ఏమో స్లీవ్ లు